హలో.
హలో బి నితిన్ కుమారా మీరు.
పేర్లు చెప్పకూడదు అంటే మళ్ళీ నువ్వు.
అవును గదా.
కథలన్నీ నీవి గదా.
ఇంకేంటి మరి.
ఓ. మూడు షెర్ట్లు మూడు ప్యాంట్లు సరిపోతాయా. ఉమ్ మీ చెల్లె ఏదో పిలోతాంది చూడు.
ఏం లేదులే చెప్పు.
మూడు షెర్ట్లు మూడు ప్యాంట్లు సరిపోతాయ అంటున్నా.
యాదానికి.
పోడానికి.
ఎప్పుడు పోయెది నువ్వు.
ఈ రోజే.
ఎలా.
ఆహ్.
ఈ రోజులో ఎప్పుడు పోయేది ఈ రోజంటే నైటా.
ఈ రోజు నైట్ బస్సు బుక్ చేసినాం.
ఆహ్.
నైట్ బస్సు బుక్ చేస్తే.
ఆహ్.
రేపు ఉమ్ దిగుతాం మార్నింగ్. రేపు దిగుతం మార్నింగ్.
ఆవ్.
రేపు మార్నింగ్ దిగి మళ్ళీ ఆడ మెట్లా దగ్. టికెట్స్ తీసుకున్నాం ఆహ్ టికెట్స్ తీస్కోవాలి.
అక్కడికి వెళ్ళండి ఎర్లీ మార్నింగ్ టికెట్స్ ఉంటాయి. స్పెసిఫిక్గా అంటే సర్టైన్ కొన్ని ఇస్తారు
ఆడ తీసుకుందామని ప్లాన్ ఎస్తున్నాం ఆడ తీసుకొని ఇంకా మెట్లే ఎక్కేసి ద పైన రూమ్స్ తీసుకొని రూమ్స్ కుదిరుతే రూమ్స్ దొరికితే ఎందుకియరు.
ఏమో.
అంటే.
ఏమో మేబి మీకేమన్నా ఛాన్స్ ఉందేమన్నా. ఏమో తెలిద్ నాకుగుడ. తర్వత
తెలీద్ ఇంక
దర్శనం ఎప్పుడు
ఉమ్మ్
దర్శనం
దర్శనం తెలిదు అదే టికెట్ తీసుకునే దాన్ని బట్టి రెలెకుంటే ఒకె దాంట్లోకి ఎల్పోయే అంతే
ఆ మళ్ళ రిటర్న్
రిటర్న్ సాటర్డే నైట్ ఎక్కెసేదే ట్రైన్ కన్ఫర్మ్ దనే ఉమ్
ఇంగెంమ్లే
ఎంది ఇంగెంలె
ఏనీ జాల్
ఏ లంచం తలకాయించే మూడు వందల్ ఏటీఎం చార్జ్లు కట్ అయినై అని చెప్పి నేన్ బాధపడ్తున్న
మీ నాన్నక్ జేప్పు
ఎప్పిన
అప్ప అంటే తెల్స నీకి
తెల్సులె
అప్పా అంటే డాడీ ఉ చెప్పో
ఉమ్ అవి మామూలే కట్టైతయి అంటె అనెన్
ఉమ్మ్
ఉమ్మ్ ఎప్పుడో ఏం ఏమనుకట్టె ఓక్కోక్కద డబ్బులేట్నుచె త్త లగే
ఏష్ణరా
ఉమ్మ్
ఎంత రెండు వేయిల మూడు వేయిల టూ థౌసెండ్డ్ ఫై హండ్రెడ్
అవును
నువ్ మేల్ రా బాధిరూతవ్ రిచ్కిడూ
తిరుగుతానంట నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు పోవాలని కాపోతే తిరుపతి గదా ఎప్పట్ నుంచో చాల్ నుంచి యేళ్దాం అనుకుంటున్నా అది గాక ప్లేస్మెంట్స్ ముందరా ఆ కొంచెం అలా ముక్కోనోద్దం కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్ తది
ఉమ్మ్
మంచిగా రావాలని కోరుకుందాం అని చెప్పి
ఉమ్మ్
వెళ్తున్న అంతే ఉ
వెల్లో
ఎల్త
ఉమ్మ్
ఉమ్ ఎళ్లకుండా ఏమన్నా.
ఉమ్మ్
ఎళ్తాను అంటున్న.
ఏం ఈ మధ్యా నాకు ఫోన్ చేయలే.
ఎప్పుడు.
ఆఫ్టర్నూన్.
మూవ్ కాలడన్ మధ్యాహ్నం.
ఎందుకు.
ఎగ్జామ్ ఉన్నది కదా మధ్యాహ్నం.
ఆహ్ బాగా రాసినావా.
కామిడి అదే ఉహూ.
ఏమీ రా.
ఉమ్ ఏమి అంటే. ఆఫ్టర్నూన్ ఫస్ట్ సెవెన్ మార్క్స్ కు ఆహ్ రెండు క్వశ్చన్లు ఇచ్చింది మ్యామ్. ఒక క్వశ్న్ చాలా ఈజీ ఆహ్ చేసేశాను నిమిషాలో అయిపోయింది సర్క్యూట్. సెకండ్ క్వశ్న్ రామ్ సిగ్నల్ జెనరేట్ చేయాలి ఆహ్ ఇంటిగ్రేట్. సోది అసలు ఎలాది అన్ నక్ అర్థంకావట్ ఎట్లాది నేను అసలు కనీసం ప్రాక్టీస్ కాదు కదా దాని దేకాన్ కూడ దేకాలే అసలు రామ్ సిగ్నల్ ఎలా ఉందో తెలుసు కానీ ప్చ్. ఎలా చేయాలనేది అర్థం కావట్లే ఇంటిగ్రేటర్వా ఎంత ట్రై చేస్తున్నా ఇంటిగ్రేటరే వస్తుంది. చేసా లాస్ట్ కి. చేస్తే ఆమె పిలిచామన్నాది. ఈ రావట్లేదు నా వల్ల ఇది కావట్లేదు ఇగ చూసి చేయండి ఏదోకటి అంటే. ఇంకా అంటే. ఉఫ్ నావల్ల కావట్లేదు అని చెప్ప ప్రస్తుతానికి ఔట్పుట్ వస్తుంది అని చెప్ప. ఆమె వచ్చి ఫస్ట్ క్వశ్చన్ సెవెన్. సెవెన్ క్వశ్చన్ ఫైవ్గా డివైడ్ చేసిందా మార్క్స్. కామిడి ఏంటంటే ఔట్పుట్ వచ్చిన దానికి సెవెన్ కి ఫైవ్ వేసింది సెకండ్ క్వశ్చన్ కి ఫుల్కి ఫుల్ వేసింది ఔట్పుట్ రాలే దానికి. అంటే ఆహ్ కరెక్ట్ గా తెలీదు ఏదో చూపించిన్నాము. ఆహ్ ఫుల్ క్ ఫుల్ వేసింది ఇంకా వైవా అసలు త్రీ మార్క్స్. ఆహ్ ఏం చేప్పాలేదులే అసలు ఎంది అసలు వైవా ఉందని కూడతెలిదు అసలు ప్రిపేర్ కూడా కాలేదు వైవాకి. ఆహ్ సడన్ గా చెప్పింది వైవ ఇంకా.
యల్ అట్లాగా చేసుకుంటునవ్.
అయినా అంతేలే ఏదైనా పనిచేస్తే మాట్లాడితే అట్లే ఉంది. ఉమ్ బాట్లు పెట్టుకుంటున్.
ఓహో.
ఇంకా అది ఇంకా ట్వెల్వ్ కి టెన్ మినిట్స్ ఉంది. వైవాలో కనీసం ఒక్క మార్కన్నా వేసిఉండదా అన్న హోపు ఉంది.
ఉమ్.
ఒక్క మార్క్ వేసున్నా. ఆహ్ ఫిఫ్టీన్ కి లెవెన్ చాలా ఎక్కువ సాలు మనకి. ఫిఫ్టీన్కి లెవెన్ వేసిన ఆమె నాకు ఫార్టీకి ట్వంటీ నైన్ ఉంటాయి ఇంటర్నల్స్.
ఉమ్.
ఏమంటావ్. ఏంటో. అంటే మీ అంతా టాపర్లు కాదు మాకు అవే సాలు.
నీక్ నీకు కట్ చేస్తా కాల్ ఇంగ
ఇక్కి జిస్సి కీలింగ్ ఎటు జెప్పి ఇంగోసారి అను
నేన్ చెప్పను చప్పను
ఉవర్లేదు
చెప్పానా.
చెప్పనూ చెప్పను చెప్పను క్యా చెప్పనూ. ఊ.
ఏమీ చెప్పాను.
ఏదో ఒటి చెప్పచు కదా
చెప్పనూ
చెప్పన్ బ్రదర్ ఉంటావా
ఎస్ బ్రదర్
అ ఎస్ సిస్టర్
నువ్వే కదా అన్నావ్ అందుకే నేన్ అన్న
ఏ అది కామిడీ డైలాగ్ అది
ఏంది ఏమైనాదీ
డైలాగ్
మార్ నేన్ అనిన్నది కామిడీ డైలాగ్ ఏ కథా
నోర్మూసుకో నేనంటే కరెక్ట్ నువ్వంటే రాంగ్ అది అంతే ఐ బికాస్ నితిన్ ఇస్ అల్ల్వేయ్స్ రైట్
నెన్ అల్వేస్ రాంగ్
ఉహ్ కరెక్ట్ లే మెమ్ రాంగ్ గే లే అమ్మ అల్వేయ్స్ సారి ఒ
యు ఆర్ అల్వేయ్స్ రాంగ్ ఏమీ
ఏలైద్ మేం రాంగ్ గ దా
అయితే దెన్ ట్రై టు కరెక్ట్ ఇట్ ఒకే
నో రాంగ్ అయినంత మాట్లాడకోడదు ఇంకా
ఐ డిడ్ ఇంట్ టోల్ యూ థా డోంట్ టక్ విత్మి ఐ జెస్ట్ టోల్డ్ యూ జస్ట్ వి కరెక్ట్ట్ దట్సి ట్
శ్రీ గణేశ దేవా శ్రీ గణేశ దేవా శ్రీ గణేశ్ అ దేవా ఓ
చిన్ని చిన్ని ఆశ చోతే చోతే ఆశ చోటి చోటి
క్యా చోటీ చోటీ
చోటి మీన్స్ స్మాల్ మతలబ్ పుర మాత్ లబ్ హే
మత్లబ్ అంటే ఏంటి మీనింగ్ చెప్పు చూద్దాం
చెప్పన్ నేన్ ఎందుకు చెప్పాలి నెన్ చెప్పను నేన్ చెప్పనూ
ఓ హో తెలిదనికి చెప్పు ఉ చెప్ మరి
ఎందుక్ చెప్పాలి
అదే అంటుంది నీక్ తెలీదు కాబ
ఆ సరేలే తెలీదు నిక్ తెలుసా ఆ చెప్ప రాదే
మత్లబ్ అంటనే మీనింగ్ మత్లబ్ అంటే ధన్ అర్థమే నేనే ను వేమ్ ముసోగిల్దన మోసోగిల్దాన్ని చెప్పు
సోగిలోడు
ఊ సోగిల్దాన సోగిల్దాన సోగిలి సోగిలి సోగోలి సోగోలి సోగిలి పర్లేద్
ఆ ముసల్దనే
సోగిల్దాన
ఎ సోగిల్
అసలు తిట్టుకోకూడద్ అట్లా ఉమ్మ్ హస్బెండ్ని ఎవరన్న తిడ్తారా అట్లా ఆ ఫస్ట్ ఎవర్ పడింది కొడ్తే తో ఇప్పుడ్ అట్లే ఆ
దీని వంతుకు నువ్వే కట్టుకొని
అనూ ఏందమ్మా?
నువ్వంతుకు నువ్వే పట్టుకొని నువ్వంతుకు నువ్వే తిరుగు అన్నా ఫస్ట్ అనింది నువ్వే
నేనా అనింది.
ఏస్
నిజం చెప్పు
యు టువల్స్ థాట్స్ నాట్ మీ ఓకే డోంట్ బ్లేమ్ మీ
కొడ్తే తిరుగుతావు అట్లే
ఐ నో నువ్వే నందనా ఏ తెల్లా పిల్లా
మధన మధు సూదన మనోహర
పోకు నీ తినా
ఏ ఎందుకు వైష్ణవీ?
ఏ ని తినూ అన్నా ఓకే. నితిన్ అన్లే.
నేను వైష్ణ వి అన్న వైష్ణవీ అన్లే
కాల్ మీ వైషూ ఆర్ ఎల్స్ సత్యం మోటార్స్
హ్ ఏ రూమ్ల ఎవర్ లేరా
డోన్ కాల్ మీ వైష్ణవి.
మ్ రూమ్ల ఎవర్ లేరు. కథల్ పడ్తున్నవ్ లె
చింటూ అలియాస్ వైష్ణవి.
మ్
మ్ నీకుందా అట్లా లేదు.
చిమ్ ఉ
చెప్పు
నితిన్ అలియాస్ కుమార్
ఓవర్ చేయక్ నితిన్ అలియాస్ నితిన్ కుమార్ అనాల దాన్ని
నా ఇష్టం వచ్చిందంటనే నీకేంటి ప్రాబ్లం.
అందుకే నీక్ ఆ పేరు పెట్టింద్ ఊరికే కాదు.
తెలీనప్పుడు అన్ని మూస్కొన్ ఉండాలా ఆ ఓకేనా ఎక్కువ మాట్లాడ్తే తంతానట్లే
ఇగో నీకే గదా
విన విన దిని ఆనందిని నువ్వే అరవిధమై నన్నే తా కినావే నా వందనం...
కచ్చి కచ్చి కచ్చీ